హాయ్ అండి
బావున్నారా
ఆ బావున్నా మీరు బావున్నారా
బాగున్నాము అందరు బాగున్నారా
ఆ అందరు బాగున్నండి
మ్మ్ ఏం చేస్తున్నారు నేనైతే ఖాళీగా అలా టీవీ ఆన్ చేసి సీరియల్ ఏదైనా చూద్దామా అని టీవీ ఆన్ చేసా మీరేం చేస్తున్నారు
మేము ఇక బాగా పడుకున్నాడు కదా సీరియస్ టీవీ పెట్టలే టీవీ బంద్ చేసినాం ఎందుకంటే సౌండ్ కి లేస్తడాని
అవునవునవును నేను ఇప్పుడే అలా రిలాక్స్ అయిదాము టీవీ చూసుకుంటా అని టీవీ ఆన్ చేశాను ఏ సీరియల్ బాగుంటది మీరు ఏ సీరియల్స్ చూస్తారు
మా ఇల్లు ఇల్లాలు పిల్లలా సీరియల్ చూస్తాం మళ్ళీ గుండా నింద గుడి గంన్ పొదరిల్లు ఈ సీరియల్స్ చూస్తాం బాగుంటాయి
ఉహు ఎలా అండి అవి మా టీవలోనా ఈ టీవీ లోనా
మా తీవ్వండి
మా టీవీ సీరియల్స్ బాగుంటాయి కదా ఎంతైనా
మా టీవీ సీరియల్స్ బాగుంటాయి మళ్ళీ బ్రహ్మమడి మధ్యాహ్నం బాగుంటది
ఆహా
ఆ చూస్తారా అన్ని ఏదిస్త
తక్కువ అండి చాలా తక్కువ ఇంకా ఎప్పుడైనా అట్లా బోర్ అనిపించిన స్ట్రెస్ అనిపించినా కాసేపు అలా టీవీ ఆన్ చేసుకొని ఏదో ఒకటి అట్లా సీరియల్ మూవీ లేదంటే అలా చూస్తా ఉంటా
ఇకా మూవీ అయితే ఇక మూడు గంటలు చూడాలి
ఆ కంటిన్యూస్గా చూడాలి ఇంకా మూవీ ఇంక ఇక ఆపడానికి ఉండదు దాన్ని మొత్తం ఇంకొంచెం చూసాక ఆ పెద్దం ఇంకొంచెం చూసాక ఆ పెద్ద అని అట్లానే త్రీ అవర్స్ తెలియకుండానే అయిపోతది మూవీ పెట్టేసుకుంటే
సీరియల్ అండ్ హాఫ్ అన్ అవర్ అయితే మళ్ళీ సీరియల్స్ చూస్తానేమో ఇవాళ ఏం జరిగిందో రేపు ఏం జరుగుతుందో ఆ టెన్
ఆ అదే అడిక్షన్ అవును
మూవీ అయితే మూడు గంటలు చూసి వదిలేస్తాము ఇక కంతే వదిలేసినట్టటు ఇక మీ అయితే ఈయల ఏం జరుగుత
అది ఆ ఇదొక ప్రా నెగిటివ్ ఉందండి ఇప్పుడు అది సంవత్సర సంవత్సరాల సంవత్సరాలు పొడిగిస్తా ఉంటాడు వాడు సీరియల్ ని బాగా అడిక్షన్ కి అడిక్షన్ చేసేస్తాడు లేడీస్ ని మన లేడీస్ ని ఇంకా రేపటి ఎపిసోడ్ మిస్ చదవకుండా చూడాలనే కాన్సెప్ట్ ని తెచ్చేస్తాడు వాడు ఈ రోజే ఈ రోజు ఎపిసిడ్ ల లోనే రేపు పక్కా చూడాలి రేపు ఎన్ని పనులున్నా ఆ టైంకి టీవీ ముందు కూర్చోవాలి సీరియల్ చూడాలి అనే అంత అడిక్షన్ అయిపోతాం మనం సీరియల్స్
అవున ఏం జరుగుతాదో ఏందో ఏమో టెన్షన్ మనలో టెన్షన్
ఆ ఆ ఒక్కొక్క సీరియల్ ని సంవత్సరాలు సంవత్సరాలు లాక్కొస్తాడు వాడు
వామ్మో మససస్త వును చాలా మీకు ఏం సీరియల్ అంటే ఇష్టమండి
ఒకప్పుడు అది ఇదే కార్తీక దీపం అలా చూసి చూసేదాన్ని కొంత కొంత అన్ అంత ఇంకా టైం అయింది ఇప్పుడు సీరియల్ ముందు కూర్చోవాలి అనేంత అడిక్షన్ ఏం లేదండి నాకు నార్మల్గా ఎప్పుడయినా ఒకసారి అలా బోర్ అంటే స్ట్రెస్ అనిపించిన రిలాక్సేషన్ కోసం అలా అప్పుడప్పుడు చూస్తాను
ఇకా మా హస్బెండ్ వత్తే ఇంకా న్యూస్ పెడతారుఇగ సీరియల్స్ చూడను
ఉ అదే మా ఇంట్లో కూడా సేమ్ ప్రాబ్లం ఇంకా మా హస్బెండ్ ఎప్పుడు న్యూస్ అప్డేట్ చేసుకుంటా ఉంటారు నాకు సీరియల్స్ కి ఛాన్స్ ఇవ్వరు మా పిల్లలు కూడా ఇంకా సీరియల్ పెట్టనివ్ అసలు వాళ్ళ వాళ్ళ ముందు నేను ఎప్పుడు సీరియల్ కూడా పెట్టలేదు ఇప్పటి వరకు వాళ్ళు చిన్న చిన్న కార్టూన్స్ అలా ఏమైనా ప్రోగ్రామ్స్ లేదంటే కొంచెం జబర్దస్త్ కామెడీ కోసము జబర్దస్త్ చూసినా చాలా రిలాక్స్ అయితాం
అవును టెన్షన్స్ అన్ని ఉన్న టెన్షన్ లు అన్ని అన
ఆ కా కొంతసేపు అయినా అట్లా మైండ్ రిలీఫ్ అయిపోతాది అ ఎంత నవ్వుతే అంత రిలాక్స్ అయిపోతాము
ఆ అవును కామెడీ కూడా బాగుంటాది జబర్దస్త్ ఇప్పుడు రోజా రావట్లే కదా
అవునా
రోజా రాల నింగా నింగి చూడక రావాల చాడక రాలే ఎవరో అంటే కాని రావట్లేదు అని
హ అదే అలాంటి కామెడీ షోస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ న్యూస్ ఇవే అండి ఇంకా మా ఇంట్లో సీరియల్స్ అయితే తక్కువ
ఇప్పుడు ఉగాది పండగ వస్తుంది ఇప్పుడు ఉగాది పండగ వస్తుందిగా ఇప్పుడు బాగా ప్రోగ్రామ్స్ ఉ జ తెలుగుల ప్రోగ్రామ్స్రే ఇటీవల ప్రోగ్రామ్స్రే మాంటివిల ప్రోగ్రామ్సే ఏమన్నా పండగ పని చేసు అంటుంటా ఆ ప్రోగ్రామ్స్ వస్తాయి అంటాయి
అవునవును అంటే ఇంక ఫెస్టివల్స్ గురించి వాళ్ళు కూడా ఫెస్టివల్ చేసుకు కుంటారు ఇంకా టీవీ
అవు అవునవును వాళ్ళు కూడా ఉగాది పచ్చట్లు బాగా చేసుకుంటారు బుప్ప అట్లు వేసుకుంట బనే వేస్కుంటూ ఇటి ముందు కూర్చుంటారు అందరిక అందరి చూసుకుంటా ప పండగ వేసుకుంట
అవును అవును అవును అన్ని అవునండి ప్రతి ఈ ఛానల్ లో కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ప్రతి ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు
అవునవును ఏది ఇప్పుడు ఉగాది ఉగాది జీతాలలో వస్తుది ఇటీవల వస్తది మాటీల వస్తది జమినీలా వస్తుాది ఇప్పుడు మన ఇప్పుడు అందరు హీరోయస్ వస్తారు హీరోయిన్స్ వస్తారు అందరు వస్తారు ఇప్పుడు
అదే ఎటు చేసి షోని హైలైట్ చేసేయాలి ఇంకా
ఆ హైలట్ చెప్తారు ఇ అలా చేసి రేపు చేసి చేస్తారు ఈ ఆ రోజు పడుగ రోజు చేస్తారు
ఆ ముందే అంత ప్రిపరేషన్ అయిపోతే వది వాటివి
ఆ ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తూనే ఉంటున్నారు అందరు
అవునండి అవును
చేసుకున్నాకనే ఆ ఆ చేసినాకనే ఇక మొత్తం ఇ మనం ముందుకు పడుగ రోజు వస్తుది తొమ్మిది ఇంటికి వస్తుది మళ్ళీ అదేనా తొమ్మిది ఇంటికి మనకు పనే కాదు
ఆ టైమ్ లో ఫుల్ హడావుడి ఫుల్
ఆ ఆ పన ఏదార్పోదు ఇక చూచే వాళ్రారుు చూస్తారు అంతే
అవునవు చూడలేము చూడలేము అంత ఎందుకంటే మన మీదనే ఒక ఇల్లంతా డిపెండ్ అయి ఉంట్ ఉంటది అన్ని వర్క్స్ అవన్నీ ఇంకా మనకు అలాంటి ప్రోగ్రామ్స్ చూసే ఎంత టైమ్ ఉండదు. ఇంకా అండీ మీక్కు మ్ ఎవరు హీరో ఎవరి ఇష్టం.
ప్రభాసిష్టం
ప్రభాస్
అవును మీరుగున్నా
అవునండి. ప్రభాస్ ఫ్యానే కాకపోతే అన్నీ నా ఈ రిలీజ్ అయింది వెంటనే చూడాలని ఏమి ఉండదు థాట్ కాకపోతే ప్రభాస్ ఫ్యాన్
ఆ చూళ్ళే అండి ఆ సినిమా బాగుండది అని అన్నే సరికి ఇగ ద దాని మీద ఇంట్రెస్ట్ లేదు చిన్నోడు ఉన్నడుగ. చిన్నాడు ఉన్నాడు సార్ ఆహా అవునా
ఆ ఫ్లాప్ అయిందట అందుకే పెద్ద క్లిక్ అవ్వలేదు బయట గుడ తెలవలేదు.
ఏ చిన్నోడు ఉన్నడు. పిల్లగాడు ఉన్నాడు అని మూవీస్ గుడా అంత ఎళ్ళట్లేము ఎందుకంటే ఇగ ఐ బొమ్మ మూవీస్ రూల్స్ వ వచ్చేస్త వచ్చిన కాంతి అళ్ళకే ఓ సినిమా థియేటర్ లకే వెళ్ళట్ల. ఎందుకంటే చిన్నోడు ఉంటే ఇక సౌండ్ లకి ఇబ్బంది అయితది అని
అవునండి అదొక రీజను అందు దాంతో పాటు ఏమైందంటే కోవిడ్ తర్వాత నుండి కూడా చాలా వరకు థియేటర్స్ కి వెళ్ళడం మానేసారండి జనాలుంతా ఆ ఓటీటీలు ఇంట్లోనే అ అవును మ్
ఆ వి మొత్తం డల్ అయిపోయినయి.
అవును థియేటర్ కు ఏళ్లాలనే ఆలోచన రావట్లే లేదు. కోవిడ్ తర్వాత నుండి చాలా ఎఫెక్ట్ ట్ అయిపేయింది.
మేము ఏ మూవీ చూసినాం అంటే సంక్రాంతికి వస్తున్నాం మూవీకి వెళ్ళినాం. పుష్పటుకి వెళ్ళినాం ఈ రెండు మూవీస్ కెళ్ళీనం. సినిమా థియేటర్కెయితే ఉమ్ సంక్రాంతికి వస్తున్నాం ఐ త్తము ఫుల్ కామెడి
అదే అండి వెంకటేష్ కదా హీరో
ఆ వెంకటేేషు
వెంకటేష్ వెంకటేష్ గారు ఉన్నారంటే మూ విలో ఇంకా నవ్వడమే ఇంకా త్రీ అవర్స్ కంటిన్యూ నాన్ స్టాప్ నవ్వులే
అ ఇప్పుడు ఇప్ పు మనవర మన శంకరవరప్రస్ దంల్ల గూడ ఆ ఇప్పుడు వెంకటేష్ ఉన్నారుగా
ఆ చిన్న రోల్ ఉందంట ఆయనది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ రోల్ ఉందంట
ఆ ఉంది ఉంది ఉంది
సర మీరు
ఆ ఉంది చూసాము మూవీ ఇప్పుడు ఆ చిన్నోడు బు డోడు గుడ్ ఉన్నడు
ఆహా
ఆ బొడ్డోడు కూడా ఉన్నాడు మూవీస్
అవునా ఒక సాంగ్ లో అయితే ఉన్నట్టు తెలుసు వెంకటేష్ చిరంజీవి ఇద్దరు
కాంగ్ల్
అందులో అదే సిగ్నల్ కొంచెం బ్రేక్ అయితుంది ఆ ఏమంటారు ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే గెస్ చ్రోలు ఉందంట
ఆ ఇప్పుడు వెంకటేష్ ని పెళ్లి ఆ నయనతారని పెళ్ళి చేసుకోవడానికి వస్తాడని యి ఇష్టపడతాడని ఒస్తాడ్
ఆహా వెంకటేష్ ఇష్టపడతాడా నయనతారని
ఆన్ వన్క్ పెళ్ళైందిని తెలియదు
తెలియకుండ ఇన్ ఇష్టపడతాడు
ఆ అయిన్ ఇష్టపడతాడు ఎందుకంటే చిర వనాలి చేస్తాడు
ఆహా
మనాన్న చూస్తాడని ఇయ వెంకటేషు చిరంజీవుడ అన్నే ఉంటాడు
ఉమ్
చిరంజీవిని చెప్తాడు నాక్ పెళ్లైంద్ ఆల్రెడీ నేను చేసుకోను అదింటే ఇ వీళ్ళిద్దరు. సంబరపడతారు వెంకటేేశ్ ఉ చిరంజీవి. మళ్ళీగ్ ఎం అన్కుంటరు మళ్ళ ఏమనుకుంటది ఇది నైనతర ఇగ అమ్మాన్ ఒప్పుకుంటది ఇక వీడేమో చేస్తాను అంటున్నాడా ఏదో ఒప్పుకుంటది వర్లే
అవునా అదే గెస్ట్ రోలో అయితే వెంకటేష్ గారిది
ఆ అవును అవును న అల్రే విలుద్దరు మంచి మంచిగా ఫ్రెండ్స్ అయితారు దే దేని గురించో అప్పుడు ఏదో చేస్తారు ఓ అన్న నువ్వు అన్న అదిదానికి మాట్లాడుకుంటారు ఇక ఇ పెళ్లి క్యాన్సిల్ అవుతుది
ఆహా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి మన శంకర వరప్రసాద్ లో
ఆ బాగున్నాయి సాంగ్స్ బాగున్నాయి్
అవును హిట్ అయింది కదండి చాలా
మస్త్ హిట్ అయింది బాగుంటది సినిమా
ఓకే అండి
ఓకే థ్యాంక్ యూ అండి
థ్యాంక్ యూ
ఆ